మాట హలో ఏం చేస్తున్నారండి. మీ వాయిస్ సరిగా రాలేదు.
ఏ అంటే హలో!
ఇవాళ ఈ
ఇప్పుడు వస్తాందా? ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేమ్ ఏమొద్ జూస్ లో అవి తాగుతున్నాము.
మజ్జిగ బాగ తాగండి ఒంటికి చాలా మంచిది హలో నా వాయిస్ రాలేదు. జ్యూసుల కన్నా మజ్జిగ తాగితే చాలా మంచిది. వేడి తీసేస్తుంది. మజ్జిగలో కొంచెం నిమ్మ రసం రసం పిండుకొని తాగండి చాలా మంచిది. సబ్జా గింజలు నైట్ నానబెట్టేసి పొద్దున్న తాగండి అది కూడా చానా మంచిది. పుచ్చకాయల్ తినండి.
హ్మ్
తినకుండా కాలి కడుపుతో అయితే ఉండకూడదు. నీళ్ళు బాగా తాగాలి.
ఇప్పుడు మనం బయట్ బయటికి వెళ్ళిన కూడా మనము హయి టు హ్మ్
మీ వాయిస్ రావడం లేదండి సరిగ్గా.
ఇప్పుడో
ఆ
హలో!
హలో!
ఆ వినిపిస్తుందా మీకు?
ఆ వినిపిస్తుంది.
ఆ చెప్పండి?
మీరే ఏదో చెప్తున్నారు?
అది సమ్మర్కియప్పుడు బయటికి వెళ్తే మనము అంటే స్కిన్ పోకుండా ఉండడానికి. సన్ స్క్రీమ్ యూజ్ చేస్తాం. స్థాము హ్యాట్ యూజ్ చేస్తాము ఇంకా గొడుగు యూజ్ చేస్తాము తమో
హ్మ్
ఇంకా మనము పోయేటప్పుడు అంతా మన మన చేతిలో ఎక్కువగా వాటర్ ఉంటది అది కూల్ వాటర్
హ్మ్
లేదు ఒకవేళ మనం మర్చిపోయినా గానీ మనము ఇంకా అంటే ఫ్రూట్ జ్యూస్ బయట ఉంటాయి కాబట్టి మనం ఆది తీసుకొని తగు ఇంకా తెంగాయ ను ఉంది అయినా కూడా ఒంటికి మంచిది
అ
మీరు అలా చేస్తారా
అంటే ఏదైనా పని ఉంది అంటే ఎండకు ముందే వెళ్లి చేసుకొని వచ్చేలా ప్లాన్ చేసుకుంటాము ఇంకా లేదు తప్పదు తప్పనిసరీ పరిస్థితుల్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు మేము కొన్ని పాటిస్తాం గొడుగెత్ తీసుకెళ్ళడము వాటర్ తీసు కెళ్ళడము ఇలా కొన్ని మేము చేస్తాం
ఓకే
కాకపోతే ఆ టై లో ఎండ టై లో బయటకి వెళ్ళకుండా ఉండటనికే ట్రై చేస్తాము ఎండ తగ్గా కన్నా చూస కోవడానికి లేదు తప్పనిసరి పరిస్థితులు అయితే వెళ్ళాలి కాబట్టి
ఇప్పుడు ఈ టైమ్ లో మనము ఇప్పుడు ఫేస్ ని మనము సేవ్ చేస్త కోవాలంటే స్కిన్ వాటి కి అది ఏం చేయాలనుకుంటున్నారు వాటికి ఏమి ఆ ఫేస్ కి ఫేస్ కంటే ఇప్పుడు అదే ఎండకి వెళ్ళేటప్పుడు అంతా మనకి స్కిన్ ఒకలాగ అవుతుంది కదా
అవుతుంది అంటే ఒక్కొక్కరుకి ఒక్కోలా ఉంటు ఉంటది నాకు తెలిసినవి కొన్ని చెప్తాను మనం బయట వెళ్ల్ బయట అే వెళ్ళలే ముందు మీరు చెప్పినట్టు సన్ స్క్రీన్ లోషన్ వేసుకోవాలి బయట నుంచి వచ్చాక కూల్ వాటర్ లేదంటే ైస్ క్యూబ్స్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి కాసేపు అలాగే వదిలే
ఊ
క్లాగ్ అంటే పెరుగు లేదా పాలు దీంట్లో ముల్తాన మట్టి వేసుకోవచ్చు బనానా బనానా ఆ కాఫీ పొడి
ఆ
తేనె ఇలాంటి యూస్ చేసినప్పుడు మనకు అది చక్కిర చక్కిర అవి వేసినామాటంటే స్క్రబ్ లాగా పని చేస్త ఉంది ట్యాన్ పోతుంది మనకు ఎండకు ట్యాన్ వస్తుంది కదా
అవును ఆ
నాకు తెలిసినవి అయితే ఇవే మీకేదన్నా టిప్స్ చెప్తే తెలిస్తే చెప్పండి
మాకు పెద్దగా ఎక్కువ్ తెలీదు గాని ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తా ఉన్నా ఒకప్పుడు
హు
అంటే అది పింపుల్స్ కి వాటికి మంచిది అనేసి మళ్ళీ నేను ఎక్కువగా ఇంట్లో ఉండేవే అంటే పెరుగు ముల్తాన్మట్టి నేను కూడా అవే యూస్ చేస్తాను తేన లేదు కాఫీ పొడి దాంట్లో లో తేనా వేసుకొని ప్యాక్ లాగా చేసుకునేది అంటే మనక్ ఇడ అంతా బ్లాక్ హెయిర్స్ వైట్ హెయిర్స్ వస్తాయి కదా అవి నాకు ఎక్కువగా ఉన్ టాజనుమాట ఇంకా దానిక్ ఈ స్క్రబ్స్ అవంతా ఏసి యూజ్ చేయాలి కాబట్టి నేను అలాగా ఎక్కువ యూజ్ చేస్తాను అవి కానీ బియ్యం
హ్ బియ్యంపిండి బాగా పని చేస్తుంది
అంటే స్క్రబ్ లాగ్
హ్ స్క్రబ్ లాగా అవును అవును అది బాగా బాగానే చేస్తది కాకపోతే పసుపు ఇది కాఫీ పౌ
కాఫీ పొడి ఆ అవును ఆ అంటే ఇప్పుడు కోన్ కొంతమంది స్కిన్ కి పనిచేయదు ఇద్ ది మిల్క్ యజ్ చేస్తే
అవు అంటే ఒక్కొక్కరికి ఒక్ కొలా ఉంటది కొంచం మనము స్టార్టింగ్ మనక్ ఇది పడుతుందా పడదా చెక్ చేసుకొని వాడాలి
ఇప్పుడు నా మాకు నాకు అలానే ఉంటుంది అని నా స్కిన్ కి ఆ పాల్ అనేది యూస్ చేస్తే పింపుల్ పుల్స్ వస్తుంది ఆ అందువల్ల నేను తేనె చేస్తాను
ఓకే అది నాకు మిల్క్ సెట్ అవుతాది ఆ పెరుగు సెట్ అవుతది కాబటి నేను అది యూజ్ చేస్తాను నాకు కాఫీ పొడి సెట్ అవ్వదు అనమాట క్యాన్ పోయేదానికి అది చాన ఉపయోగపడుతుంది తుంది చాల వరకు ఆపోతే తది ఇంతకు ముందు నేను యూజ్ చేసిన అది నాకు సెట్ కాకుండా స్కిన్ ప్రాబ్లమ్ ఉంది
నాది ఆ నాకు డ్రెస్ కిందనమాట
హు
హుమ్ దాని వెర నాకు కొన్ని ప్రాబ్లం ఉన్నాయ స్కిన్ అలర్జీకి అంటే నేన్ ఎక్కువగా విటమిన్స్ కి సంబంధించింది తినేదాన్ని కాదు ఎక్కువగా అప్పుడు
మీర్ తినాలి పపి తీినాలి ఎగ్స్ తినాలి పాల్ తాగాలి చేపలు బాగ తినాలి స్కిన్ అంటే ఇవన్నీ చేస్తే మీకు ఆ ప్రాబ్లం రాదు
మ్
డాక్టర్ కూడ ఇవే చెప్తారు కదా మెడిసెన్ తినేది దానికన్నా ఇవి తింటే మీకు నేచురల్ గా బాగుంటది కదా హెల్త్ బాగుంటది మీ స్కిన్ బాగుంటది కదా ఒకసారి ట్రై చెయండి
హుమ్
అలాగె అండి